హలో
హలో వినపడుతుందా అక్కా
ఆ వినపడుతుందమ్మా ఎలా ఉన్నారు? నేనా బట్టలారేస్తున్నానమ్మా.
ఉమ్
ఆ మీ పని అయిపోయిందా.
ఆ అయింది.
ఆ ఏం కర్రీ చేసారు ఇవాళ్ళ.
దోసకాయ.
ఆహా.
మీరు.
మాదా ఇది చామదుంపల పులుసు. ఆ మా పిల్లలకి అదంటే ఇష్టం బాగా.
నేను స్కూల్ డేస్ లో తినేది ఇప్పుడు తినట్లే అది కర్రీ.
ఆ.
న్న పెట్టేద కర.
హ్మ్మ్ హా
ఇన్నారా మీరు
లేదు ఇంకా ఇందాకనే తినింది టిఫిన్ చేయలేదు ఇవాళ అన్నమే తినేసాను.
అవును!
ఆ ఏం చేస్తున్నారు మీ పిల్లలు వెళ్లరా స్కూల్ కి.
ఆ వెళ్ళారు అక్కా.
ఆ పనైపోయిందా.
అ
పని అయిపోయిందా మీది.
ఆ అంతా అయిపోయింది ఇప్పుడు ఏం లేదు ఖాళీనే.
ఆ ఆ అదే అ.
ఇదాయిందా.
నాకా ఇవాళ బాగలేదమ్మా అందుకని కొంచెం ఇప్పుడు దాకా పోనుకున్నాను. జలుబు చేసి ఉంది బాగా. తల నొప్పి మాకు ఇక్కడ ఎండగానే ఉంది. అంటే అంతే ఎండా లేదు. ఆ అదే కొంచెం మస్తా తెరుస్తా ఉంది.
చినుకులు కూడా పడ్డాయి ఇందాకా.
ఆ మాకు అంత ఏం లేదు ఇందాకా ఎండ ఉంది ఇప్పుడు కొంచెం చల్ల పడుతుంది.
హ్మ్మ్
హ్మ్మ్ ఏం చేస్తున్నారు ఇంకా.
ఏం లేదు అక్కా బట్టాలు ఉన్నాయి మడేటెడ్టన్న.
ఆహ మీర్ బట్టలు మడితేస్తున్నారు మేము బట్టలు ఆరేస్తున్నాము.
ఉమ్
ఆహా
నాది‌ రేప్ తొందరగా అయిపోయింది నాది పని.
ఆ నేను ఇవాళ పొద్దున్న తొందరగానే అయిపోద్దని లెగిసాను సిక్స్ కి పిల్లలకి క్యారేజ్ కట్. హంగే.
లెవెన్ కల్లా ఎళ్లిపోవాలా లేయిట్ ఆ.
హైటూ
ఎయిట్ కల్ల ఎల్లి ఎల్లిపోవలిసిందే మేము ఆహా ఇంకా బాగా కొంచెం తలనొప్పిగుందని పనుకున్నాను జలుబు చేసి బాగా లేక
ఉహు
ఆ
వెదర్ చల్లగా ఉంది.
ఆ అవును ఇప్పుడిప్పుడే కొంచెం చల్లబడతంది. పొద్దున్నుంచి ఎండగానే ఉంది బాగా
లైట్ గా చినుకులు పడ్డాయి.
ఆహా మాకేమి లేదు. మాకు మామూలుగానే ఉంది ఆహా మాకు అదేం లేదు మామూల్గనే ఉంది పొద్దున్నుంచి
ఉ ఊ
ము ఏం జెస్తున్నారు ఇంకా
ఏముంటది ఇప్పటి నుంచి వాళ్ళు వోచ్చేదాకా ఖాళీ
ము ఏదన్నా జాబ్ చేస్తారా పార్ట్ టైమ్ గా
నేనేం జేయట్లేదు అక్క
ఆ అదెలే మీరే ఎళ్ళి తీసుకురావాలా స్కూల్ నుంచి పిల్లలు ఏ వోస్తారా
ఆ
పిల్లలకి మీరే తీసుకురావాలా లేకపోతే వాళ్ళే వస్తారా
నేను నేనే వెళ్తా దింపేసి వోస్తా తీసుకొస్తా
ఆహా దగ్గరేనా
ఆ దగ్గరనేే మా పక్క గల్లి
ఆ అదేన ఉ ఉ ఎలా ఉన్నరు మీ పిల్లలు బావున్నారా
ఆ బావున్నరక్క
ఊ ఉ అల్లరి జేయరా పిల్లల్ అసలు
హా
పిల్లలు అల్లరి జేయరా
ఆ ఎందుకు జేయరక్క
ఊ ఉ
అస్తర్లు
ఆ
లేస్తారు ఏడుస్తరు కొట్టుకుంటారు ఇద్దరు
ము
అన్నీ ఉంటాయి.
ము
కంటే ఎప్పుడో ఒక్కసారే సైలెంట్ ఉంటారు లేకపోతే ఏమన్నా తినడానికి ఇచ్చినప్పుడు సైలెంట్ అయితారు.
హ
ఇగా మామూలు టైమ్ లో ఇగ కొట్టుకుంటనే ఉంటారు.
ఉహు
ఒకరు ఏడుస్తారు ఒకల్ కొడతారు అట్లా.
అవునా అనే కొంచం పిల్లలు స్కూల్కి ఎళ్తేనే ప్రశాంతంగా ఉండేది
అవును మ ఇల్లయితే సైలెంట్ ఉంది ఇప్పుడు
అహ వాళ్లొచ్చినారంటే ఆ ఇల్లు పికి పందిరేస్తారు ఇంగ
ఉమ్
ఉహు ఒహో ఏం చేస్తున్నారు ఇంకా?
మీరేం చేస్తున్నారు?
అదే నేన్ బట్లారస్తున్నాను కొంచం చల్లబడింది, ఎండలాగే లేదు. ఇప్పుడే బట్ట ఆ ఎండుతయి ఇప్పుడిప్పుడే మబ్బులు పడుతుంది, ఆ మిషినే మిషన్ లో ఏస్తే తొందరగా నారిపోతయ్ గా ఆ పొద్దున ఒక ట్రిప్పు ఏసాను అవి ఎండిపోయాయి. ఇప్పుడు రెండో ట్రిప్పు పిల్లలవేశా. ఉమ్ బట్టలు చాలా వస్తాయి నాకు.
అవును ఇది స్కూల్ యూనిఫార్మ్లు, అలా డైలీ నైట్ డ్రెస్ లు
నైట్ డ్రెస్సులు అవన్నీ ఉంటయిగా మరి. టవల్స్ అవన్నీ ఏయాలి, తీయాలి.
ఉమ్
ఉమ్ అవు
తో చేయపోతే అందుకే ఇగ ఎప్పటికప్పుడే గట్టిగా విండేయాలి. రెండు రోజులు పడుతుంది మా బట్టలు ఎండడానికి.
అబ్బో
అది చల్లగా అతే ఎండ రాకపో పోవడం వల్ల, చల్లగా ఉండడం వల్ల గాలికే కదా. ఇగ రెండు రోజులు పడుతుంది, రెండు రోజు
ఆ ఆ అదే కదా
న
మాకైతే ఇట్లా ఎట్ టం ఇట్లా తీసేయటం ఏను, ఎందుకంటే కొంచెం మాక్ ఎండ తగిలిద్ది.
ఉహు మళ్ళీ మిషన్ లోయి కాబట్టి, అసలు వాటర్ ఉండవు వాటిలల్ల
ఆ వాటర్ ఉండవు తొందరగానే ఆరిపోతాయి, ఇంకొక అర్ధగంట, గంట.
ఓహో అంటే మనం చెయ్ తో పిండితే ఇంకా ఉంటయి కదా.
ఆ అవును
ఎంతని పిండగలుగుతం?
హుమ్ ఉమ్ అసలు ఇంకా బట్టల దగ్గర కూర్చుంటే ఇంకా రెండు గంటలు పడ్డిద్ది నాకు ఉతకడానికి
అవును
హ
చాలా గదా
ఆ అవును ఆ అవన్నీ నానబెట్టాలి ఉతకాలి మళ్ళీ పిండాలి ఆరేయాలి
ఆ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి టి ఇక ప్రతిసారి కంఫర్ట్ ఎయ్యాల్సి వత్తాంది
ఆ అసలు వర్షాకాలం వస్తే మళ్ళీ ఆరేసుకోవడానికి ఉండదు నాకు అన్ని ఇంట్లో వేసుకోవడమే ఇంకా
ఆయితే ఇక మళ్ళీ ఇప్పుడు ఇవి మళ్ళీ రెండు రోజులు టైం పడతది కాబట్టి మళ్ళీ ముక్క ముక్క వాసన వస్తాయి అందుకే కంఫర్ట్ ఎయ్యాల్సి వత్తాంది
ఆ అవును మళ్ళీ ఊ ఆ తడి బట్టలు అట్లానే వాసన వస్తాయి కంఫర్ట్ వేస్తేనే అవి
మంచిగుంటాయి
ఉమ్ ఉమ్ పనిఅయిపో ఆ
డైలీ వేస్తున్నా కంఫర్ట్
ఆ ఉతికే బట్టలకయితే కంపల్సరీ కంఫర్ట్ వెయ్యాల్సిందే హమ్ నేను లిక్విడ్ వాడతాను కాబట్టి లిక్విడే వాసన ఉంటది ఇంకా
అవును అవి మంచిగుంటాది స్మెల్
ఉమ్
పెద్దది తెస్తారా చిన్న చిన్న బాటిల్స్ తెస్తారా
లీటర్ బాటిల్స్
ఇప్పుడు కొన్ని వచ్చినాయి అంటే అదే మన మీషోలో ఇట్లా పెడుతున్నారు కదా చిన్నవి డబ్బాలు కొను క్కొని పెద్ద ఐదు లీట
అవి అసలు మురికి పోవు పాడులేదు
అంతేనా
ఉహు అది సబ్బు నీళ్ళు లాగ ఉండిద్ది అది
మీరే ఎ అంటే మీరేది వాడేది
నేను ఒక్కొక్కసారి సర్ఫెక్సలు వాడతాను ఒకటంటూ వాడను ఏరియాలు వాడతాను రిన్ను వాడతాను
అన్ని లిక్విడ్స్
ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొస్తా ఉంట వేరే వేరేగా మార్చి ఇప్పుడు గాడ్రెస్ది కూడా వస్తుందిగా ఫ్యాబ్
ఆ
ఆ ఉన్లే
పోతాయ వాటికి మంచిగా లిక్విడ్ తో
ఆ లిక్విడ్ తో మంచిగా పోతాయి స సర్ఫెక్స్ అయితే స్మెల్ కూడా బాగుద్ది సర్ఫెక్సల్ ఒకటి ఏరియాల్ ఒకటి ఓకే
ఉం
రిగ్గా మరి ఇంకా రెండు మూడు రోజుల దాకా వాసన పోవు
ఆ
మ్మ్ మంచిగా ఉంటది
ఇంగ వానకాలం అవేసుకోవాలి మంచి వాసన ఒత్
మ్మ్
కంఫర్ట్ ఎయ్యరా
ఆహా ఇంకా కంఫట్ ఏం ఉండదు
లిక్విడ్ ఎస్తే సెట్ అయితది
ఆ ఇంకా లిక్విడే ఇంగా
అంటే కొంతమంది కంఫర్ట్ కూడా ఏస్తారు కదా లాస్ట్కేమో
చిన్నపిల్లలు బట్టలు ఏమన్నా ఉంటే మరి చిన్న పిల్లలవి వాళ్ళు కొంచెం వేస్తారు కంఫర్ట్ నేను పిల్లలు చిన్నగున్నప్పుడు వేసేదాన్ని
ఆహా అ చిన్నకు ఉన్న అప్పటి నుంచే ఉన్నదా మీకు మిషన్
ఆ నా పెళ్ళప్పుడే ఉంది నా శ్రీమంతానినికే ఇచ్చారు నాకు అమ్మ వాళ్ళే ఇచ్చారు వాషింగ్ మిషిన్
మ్మ్
ఇంక అప్పటి నుంచి ఇంక మిషనే నాకు ఎక్కువ మధ్యలో చెడిపోయింది అప్పుడు ఉతుక్కోలేక ఇంకా మళ్ళీ అదే రిపేర్ చేపిచ్చారు ఒకసారేమో మార్చేసి కొత్తది తీసుకొచ్చారు మ్మ్ మ్మ్
ఎప్పటికిిప్పడుదాకున్నా మీకు
మ్మ్
పెళ్పప్పటిది ఇప్పటి దాకా వాడుతన్నారా మిషను అంటున్నా
ఆ ఫస్ట్ లో ఎల్జి తీసుకున్నాము ఎల్జిది డాష్ బోర్డ్ పోయిందని తీసేసారు అది దగ్గర దగ్గరగా తొమ్మిది సంవత్సరాలు దాకా వాడాం తొమ్మిది పది సంవత్సరాలు అది ఇంకా పాడైందని తీసేసి మళ్ళీ బాష్ కంపెనీది తీసుకున్నారు మళ్ళీ
అవునా
ఇది అది అదే బెస్ట్ అనిపిచ్చింది దీని మీద
మ్మ్
ఎల్జీయే మంచిగుంది ఇప్పుడు మళ్ళీ దాది రిపేర్ వచ్చింది రిపేర్ వస్తు మళ్ళీ దానికి మొత్తం రిపేర్ చేయించారు
ఎల్జి కంపెనీ బాగుంటది అది
ఆ ప్రతీది ఎల్ది ప్రొడక్టే బాగుండేది
అవును
మ్మ్ కొత్త ప్రొడక్ట్లు ఏం బాగుండవు
అవును నాక్కూడా ఎల్జీనేే మంచిగా నచ్చుతది ఎక్కువ గ్యారెంటీ ఉంటది దానికి మంచిగా
దానికీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా గానీ బా చేసే వాళ్ళు గూడా వస్తారు
ఆ ఎల్జీకి
ఈ బాష్కి ఏమో లేదు అట్లా సర్వ్ సర్వీస్ చేసే వాళ్లుండరు
ఎందుకు మరట్లెందుకు తీసుకున్నారూ మరి శ్యామ్సాంగ్ లో లేవా
అంటే కంపెనీ మంచిగుందిలే అని తీసుకున్నాము తర్వాత తెలిసింది దీని సామాన్లు గూడా దొరికిసావు ఎక్కువ తొందరగా పోతే
అయ్యో
హ్మ్ అట్లా పాడే ఇది అయితే అసలు రెండు సంవత్సరాలుగే పాడైంది ఎల్ జి అయితే పది సంవత్సరాలు పనిచేసింది. నౌగ
అవును